హలో నమస్కారం అండి
కారం
ఏం జేస్తున్నారు
ఏం లేదు మా మన్మ్మన్ని ఎత్తుకొని తిరుగుతున్నాం
అవునా చిన్న బాబా
చిన్న బాబు
ఎన్ని మంత్స్
టెన్ మంత్స్ టెన్ మంత్స్ చిన్న బాబు ఆ ఇంగ టూ మంత్స్ అయితే బర్డే హ్యాపీ బర్డే ఏం జేస్తుండు గ్రాండ్గా చేస్తాం మీకు చెప్తే మీరు వస్తారా
వస్తాం
పుట్టినరోజుకు రండి
వస్తాం ఏం లేదు కరెంట్ పోయింది బయట కూర్చున్నాం
అవునా మా కరెంట్ ఉంది కూలర్ నడుస్తుంది ఫ్యాన్ నడుస్తుంది వాతావరణం చల్లగుంది
ఆ మాకు వాతావరణం చల్లగా ఉంది గాని కరెంట్ లేదు
ఉమ్ హూ
ఉమ్
మా కుంది
అవునా
ఆ ఏం జేస్తుర్రు ఇంకా లే తినలే తినాలి
ఉమ్ హు
మీరు దిన్నరా
ఆహా లేదు కరెంట్ లేదుగా తినలేదు
ఏం వంటకం ఏం కూరలు వండారు
అదే మైసూర్పప్పు పప్పండి
పప్పు చేసిండ్రా
పప్పు పెరుగు టమాటా పచ్చడి మామడికాయ పచ్చడ
నువ్వు బా అన్నీ ఒకటే రోజు తినడమా ఓ మా దగ్గర రొయ్యల కూర పప్పు చారు
రొయ్యల కూర నా
మ్మ్
నైస్ పప్చారు
మ్మ్
బాగుంటాది రొయ్యల కూర ఇంకా మరి విషయాలు
ఆ చెప్పాలి
ఎలా ఉంది మీ వాతావరణం
చాలా బాగుంది
చాలా బాగుందా చల్లగుందా
మ్మ్ చల్లగుంది
మ్మ్ హ్మ్ మాకు చల్లగుంది కరెంటు పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది
అవరణం చేంజ్ అయింది కదా అందు గురించనే అట్లా
మ్మ్ కరెంట్ తీసిండు కావచ్చు
ఇదుంది
ఎటైనా వెళ్ళన్రా వేసవి సెలవులకు
ఎండలకు వెళ్ళలేము ఇంట్లోనే ఉన్నాము పిల్లల కూడా హాలిడేసే ఇంట్లోనేఉన్నారు ఎక్కడికి వెళ్ళాలేను
మ్మ్ అవును
అందు గురించనే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం
మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినా ఎండకి చక్కరొచ్చి పడిపోతాం అవసరమా చాలా మంది ఈసారీ ఎన్ ప్రతిసారి ఎండాకాలం కటు ఇటు వెళ్తారు గానీ ఈసారి చాలా మంది ఎట్ట అసలు ఎల్ ఎండలు ఎటు ఎళ్ళలె ఇంటి నుంచి బయటికే వెళ్ళట్లా
ఈసారి అన్ని సంవత్సరాల కంటే ఈసారి చాలా బాగా ఎండలున్నాయి
అవును అదే అంటున్నారు
ఎండలకి ఎలాంటి ఫు ఫుడ్ తీసుకుంటున్న
ఏం తీసుకో అంటే అంత పర్టికుయలర్గా అయితే ఏం డైట్ మెయింటైన్ చెయ్యం దోసకాయ ఫ్రూట్ ట్సు దోసకాయ గానీ ఆ మజ్జిగా కర్డ్ రైస్ ఆ పెరుగన్నం అంబలి
తాగాలి అంటె నిమ్మరసం
మీరు ఎలాంటియి తీసుకున్నారు
మేము కూడా డైలీ నిమ్మరసం తాగుతాం అంబలి తాగుతాం ఇంకా చల్లా పెరుగన్నం ముంజ కాయలు
మ్ కరబుచ్చకాయలు
కరబుచ్చకాయలు
మా మా మామడికాయలు దినలేదా
మామిడికాయలుఎండకు వేడి
తిన్నారా
తింటాము కానీ ఎక్కువ తక్కువ ఇప్పుడు ఎండకాలం తిసినేటివి ఇవి అవి తింటాం గానీ అవి ఎక్కువ తినలేవు ఇవిదిన్నంత మమ్మీ డాడీ ఏం చేస్తుండ్రూ అన్నలు అక్కయ్యలు మమ్మీ డాడ ఏం చేస్తుండ్రు అన్న లక్కయలు ఏం చేస్తుండ్రు
అన్నలు అక్కయలు ఏం చేస్తలే మమ్మీ ఇప్పుడె కరెంట్ వచ్చిందని ఇంట్లోకి వెళ్ళింది డాడీ ఇంకా రాలేదు
మ్ హుమ్
నేను బయట కూర్చొని మీతో కాల్ మాట్లాడుతున్నా టిం
వాతావరణం ఎట్టా ఉంది ఈ రోజు
ప్రస్తుతం అయితే చల్ల గా గాలి వస్తుంది చానా చాలా అంటే కాదు కొంచెం గాలొస్తుంది నైట్ వర్షం వస్తదేమో రాత్రి ఇలా ఎక్కువ జాముంలో వర్షం పడిందంట ఫైకి ఐదు గంట లకికి పొద్దున
తోటి మాట్లాడుతుండా ఎందుకంటే హాస్టల్ నుంచి అచ్చేషిండు
లేదు మాట్లాడట్లేదు అందరూ చానా ఏమంటారు బిజీ బిజీ ఉన్నారు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు ఎవ్వరు ఎవరు కూడా కాల్ చేయట్లే మేము కూడా సైలెంట్గా ఉన్నాం
మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అయితున్నాయి కాలేజీలు
సోమవారం అని అన్నారు ఇహ మీరు సోమవారం అని అన్నారు కానీ కన్ఫార్మ్ తెల్వదు మళ్ళా చేంజ్ చేయొచ్చు మళ్ళా మార్పులు జరగచ్చుగా
వాతావరణం చేంజ్ అయితంటే మార్పులు జరుగుతా ఉంటాయి
మ్ అదేగా
అయితే ఎల్లలె మీరు ఈసారి సమ్మర్ ఎండా కాలం సెలవులకు
ఎల్లలేదు వెళ్ళినాం అంటే ఎళ్ళినాము గాని రెండు రోజులు మాత్రమే ఎళ్ళినాం అది కూడా రెండు రోజులు వెళ్ళడానికే అయిపోయింది
మరి ఎలా చదువుకుంటారు మీరు
బా చదుకుంటున్నా
మీ తోటి విద్యార్థి ఎల చదువుతాన
వాళ్ళు కూడ బానే చదువుతున్నారు మేమందరం బాగ చదువుకుంటాం
హు హు ఫ్రెండ్స్ అందరు బాగా చదువుకుంటారు బాగ కొట్టుకుంటారు బాగ తిట్టుకుంటారు
అవును కొట్టుకోకపోతే ఎలా చెప్పండి మీ కొట్టుకుంటేనే కదా బంధం అనేది చాల గట్టిగా ఉంటది బలపడతది
అంతేనా
అవును ఇంకా మరి విషయాలు ఏంటి మరి
ఇంకా ఎండకి ఏం విషయాలు బయటికి వెళ్ళడం లేదు మెయిన్గ
సమయం గడుస్తుంది ఎలా గడుస్తుందో తెలియట్లేదు
ఎండకు వేడికి ఇంకా ఫ్యాన్లు నడిచిన కూలర్ నడిచినా ఊపుకోవడం తప్పట్లేదు విసర కర్ర తోటి
అవును కూలర్ లో ఆన్ ఉంటానాయ్
ఆ ప్యాన్స్ అనే ఉంటున్నాయి
ఈ కూలర్ల బదులు ఏసి పెట్టుకోవడం బెటర్
ఏసీ పెట్టుకుంటే ఏసీకి ఇంక ఎక్కువ ఉండలేం మనం ఉండి బయట ఉండలేం ఈ ఫ్యాన్ కూలర్ అయితే పర్వాలేదు కానీ ఏసీ అయితే ఇంక కొంచెం ఇబ్బంది ఉంటది
అలా సరికి మనకి చాల ఉడక పోస్తుంది అనిపిస్తుంది ఏసీ వాళ్ళకైతే ఉండలేరు
ఉండదు ఏసీకి ఎక్కువ మామూలుగా మనం ఫ్యాను కూలర్
అదేగ
ఫ్రిజ్ వాటర్ ఎట్టుంటాయ్ కుండల వాటర్ ఎంత తాగిన మంచి ఉంటే అదే ఫ్రిడ్జ్ వాటర్ ఎన్ని తాగిన దాహం అనేది మారదు తాగాలి తాగాలి అనిపిస్తే
అవునా కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ వాటర్ అలవాటయిన వాళ్ళకి ఆ కుండలో వాటర్ తాగితే దాహం నిండుకోదు ఫ్రిడ్జ్ వాటర్ తోని అప్పుడు వాళ్ళకి దాహం అనేది తీరుతాం
కానీ మంచిది అంటే కుండలే తాగాలి కాకపోతే ఇప్పుడున్న అందరిగా ఫ్రిడ్జ్ వాటర్ ఏ తాగుతుం కుండల వాటర్ ఇవ్వరు తాగట్లేదు
కుండ వాటారు ఆ
రంజన్లు కుల్లర్లు కుండలు
మీరు కుండ నీరు నీరు తాగుతారా ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతార
ఒక్కొక్కసారి కుండలే కూడ తాగుతాం ఒక్కసారి ఫ్రిడ్జ్లే తాగుతాం
ఎవరు పిల్లలు ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు కదా ఎక్కువ మేమైతే కుండలో నీళ్లు తాగుతం
అవునా మరీ ఈ కుండ వాటర్ బెనిఫిట్సా ఫ్రిడ్జ్ వాటర్ బెనిఫిట్సా అండి
కుండ వాటరే మంచిది ఫ్రిజ్ వాటర్ మన కరెంటితోటి కూల్ చేస్తున్నాయి కదా ఆ వాటర్ ఇవేమో స్వేచ్ఛమైన గాలితో చల్లబడతాయి నీళ్ళు
ఈ చారి వేడికి కుండ వాటర్ కూడా చల్ల గాలేదండి వేడే ఉన్నాయి అవ్ కూడా
కొంచం ఇగా ఎండకు అంటే పొత్ చెట్టు దగ్గర గాని ఎక్కడైతే మంచి చల్లదనంగా ఉన్న ప్ర ప్రదేశంంల పెట్టుకుంటే ఇంటి వాతావరణంలా
మ్ అవును
ఈసారి మరి మామిడికాయి పచ్చడి పెట్టిందా మమ్మీ
ఆ పెట్టింది మామడికాయ పచ్చడి టమాటా పచ్చడి
ఎన్నెన్ని కేజీ ఎన్ని కిలేలు ఎన్ని కిలోలు పెడతారు మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి
ఐదారు కేజీలు ఉ మీరు పెట్టారా
మేము కూడా పెట్టినాం ఎంత మాడి కిలోలు త్రీ కేజెస్ టూ కేజెస్ టమాటా వన్ కేజీ చికెన్ పచ్చడా
చికెన్ పచ్చడా వన్ కేజి చికన్ పచ్చడి ప్రాసెస్ ఎట్లా
ఇప్పుడు చికెన్ ఎందంటే చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా కడిగి ఆరబెట్టి కొంచెం సేపు వాటర్ అంతేల్లిన తర్వాత మందా కొంచెం ఉప్పు అల్లం పేస్ట్ కలిపి తర్వాత నూనల ఏం పి ఎంపిన తర్వాత మళ్ళీ వాను ఆయిల్ పోసి అల్లము జీలకర ఆవాల పొడి జీలకర్ర పొడి లవంగ ఇలాచి పొడి మెంతి పొడి అన్ని పొడ్లు కలిపేసి డీ ఫ్రై చేసుకున్న చికెన్ పచ్చడి చికెన్ ముక్ పీసేస్ అందులో వేయాలె
ఉమ్
నిమ్మర లాస్ట్ కు చల్లారిన తర్వాత నిమ్మరసం పోయాలే తై తయినంత ఉప్ ఉప్పు కారం ఏసుకుంటే మంచిగా సూపర్ ఉంటది
ముక్కగానే వట్టిగా ఏయించాలా లేకపోతే వాటికి ఏమైనా క్రీమ్ పెట్టడమేనా
కొంచెం సాల్ట్ కొంచెం అల్లం ఎల్లిపాయి పేస్ట్ రాయాలి
సరేనండి థ్యాంక్యూ బాయ్
బాయ్